హుమ్ ఓ
హలో
మ్ హలో చెప్పు
వస్తుంద సౌండ్
ఆ ఒస్తుంది
మా మ మా మమ్మీ కాల్ చేసింది అభి
కాలేజ్ లేదాని చెప్పినావా కాలేజ్ లేదని చెప్పినవా
లేదు ఆఫ్టర్నూన్ ఒచ్చేసినా అని చెప్పిన ఆఫ్టర్నూన్ వచ్చేసిన అని చెప్పిన
ఓకే వీడియో కాల్ చేసిందా
మ్ హు నార్మల్ కాలే చేసింది
ఏ ముంది సరేగాని ఇది మీ డాడీ ఇచ్చిందా మనీ రీఛార్జ్ చేసింది.
ఇచ్చిండు గాని నేను వాళ్ళు దీపిక వాళ్ళు వచ్చిన తర్వాత నేను జెపిస్తా ఇప్పుడు చే తెసే మళ్ళి వద్దు ఊకే నీకే చేస్తున్నా ఎవరి ఇతను అదిఇది అంటే బాగుండదు కదా
పేటిఎం నుండి జేయ్ ఎ జి పే పేటిఎం వాడు
మ్
జీపి ఏ పేటిఎం ఇవన్నీ వాడూ తిన్నావా
అర్థమైంది
మ్ నీక్ గావాలంటే ఇప్పుడు మనీ ఉంది గదా దీంట్లో ఇన్వెస్ట్ చెయ్ ఆహ్
ఏవి వాడినా వస్తాయి గదా ఏంది నీ అకౌంట్ ఊకే వెళ్ళిపోతుంది.
అరె ఇది వాడినా రాదే నీ బ్యాంక్ స్టేట్మెంట్ వస్ ఓలు ఇప్పుడు మీ బ్యాక్ స్టేట్మెంట్ ఏం చూడరు కదా వచ్చి
ఆహ
మరి బ్యాంక్ స్టేట్మెంట్లు వస్తాయి అది అంతేగాని ఫోన్ పేల రాదు నీకు
ఏ లేదు నేన్ చాలా చ చాలా సార్లు చూస్నా
ఆ చూసావ్ నీక్ తెలుసా నాక్ తెలుసా పేమెంట్స్ ఎక్కువ చేసేది నువ్వా నేనా
చూడు ఇప్పుడు నేను దానికిచ్చిన అవి యూపిఐ ఐడి వేరే ఫోన్పేది ఇచ్చిన
అరే నువ్వ్ నాకు నువ్వ్ పేటిఎం నుండి నా ఫోన్ నంబర్ కి కొట్టు
అచా నువ్వు అట్ల అంటున్నావా
ఆ నువ్వు పేటిఎం నుండి నా ఫోన్ నంబర్కి కొట్టు అప్పుడు రాదు నీకు ఇంటికేళ్తున్నప్పుడు పేటిఎం డిలీట్ చెయ్ అంతే
అప్లై చెయ్యు అది మీరు పోయింది మెయిల్ పోయింది నీది అప్లై చెయ్యు
బోయింది
లాగిన్ అయినా నీది పోయింది మర్
అట్లెట్ల లాగౌట్ అయితవ్ ఆటోమేటిక్ గా
ఏమో
లైట్ దిస్కో
చేయు అన్న
ఏం జేయాల్నే నాక్ అర్ద్
అప్లై చేయూ అంటే
దేనికీ
టీ సి ఎస్ ఎన్క్యూటీకి
చేస్తా తర్వాత
ఊమ్ తిప్పుతా ఆ తర్వాత ఇప్పుడు చెయ్యు నాక్ తెల్వద్ ఎందుక్ సౌండ్ జేస్తున్నావు
ఉమ్
ఏం చేస్తున్నావ్
అన్నం పెడుతున్నా ఇవన్నీ వాష్ జుస్త
ఆప్ బహుత్ దేఖో
మీ అందరు మనం ఇప్పుడు ఇది మాట్లాడిందంత వింటార వీలు నాక్ అర్థం గాలే
వినని మనకేంటి
పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏం లేదు
అయిన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇందులో ఎందుకు మాట్లాడతా
ఆల్రెడీ మొత్తం తెలుసుగద
లైట్ పర్సనల్ విన్నా గని ఎం జేస్తారు ఎవరు విళ్ళ అది ఇది ఫైండ్ అవుట్ చెయలేరు గదా
హు మ్ మ్మ్
జస్ట్ టాస్క్ మాట్లాడుతున్నాం టాస్క్ టాస్క్ చేస్తున్నాం
నా గూడా మరి ఫోను ఫ్రెండ్ వస్తే నీకే కాల్ చేస్తా
నువ్ ఇప్పుడు నీకు ఇంత మనీ ఉంది కద ఏమన ఇన్వెస్ట్ చేస్తావ అట్లనే పెడతా ఊరికే ఆస్ సామాన్లు కొంటావా
లేలే ఏం కొనను ఇన్వెస్ట్ చేస్తే ఎంత మనీ ఒస్తయ్
ఇన్వెస్ట్ చేస్తావంటే నాకు చెప్పు నేన్ నీకు చెప్తా మంచి ఇన్వెస్ట్ చేయనికి ప్రస్తుతానికైతే గోల్డ్ అయితే ఎట్లానో ఉంది గోల్డ్ చేస్తావ్ అంటే చేస్కో
ఇంక్రీజ్ అయితే తీసుకోవచ్చా మన మనీ కాకుండా ఎక్సట్రా మనీ వస్తాయా
హ్మ్ గోల్డె ఎప్పుడు చుసిన అది ఇంక్రీజ్ అయిత ఉంటది గోల్డ్
సరే చేయ్యు
నువు పంపుతే నేను చేస్తా
నా దాంట్లో చేయడానికోస్తదా
హుమ్ నీ ఇష్టం నాధన్ ట్లో చేస్తా అంటే నేను కూడా కొంచెం ఇన్వెస్ట్ చేసిన ఇప్పుడు కూడ చేస్తా నేను
థర్టీన్ హండ్రెడ్ ఒచ్చింది గా థౌసండ్ నేన్ ఇన్వెస్ట్ చేస్ ఆ
కాదు రెం రెండు కలిపితే ఇంకా ఎక్కువ మనీ అయితాయ్ కదా ఎక్కువ మనీ వస్తాయేమొ
హు హు హు మ్
సరే నేను మారి త్రికే సెండ్ చేస్తాను
త్రికే ఒద్దు అన్ వన్కె సెండ్ చెయ్ చాలు వన్కే నేను కూడా వన్కేనే పెడ్తా ఇన్వెస్ట్ చేయానికి అదే వె నువ్ వన్కే నా వన్
సరే వన్ కే సెండ్ చేస్తా
వన్కే కదు ఇది కూడా పెటు ట్వెల్వ్ ఫిఫ్టీ పంపు
వన్ కే ట్వీల్వ్ఫిఫ్టీ పెట్టాలా
ట్వెల్ ఫిఫ్టీ పంపు టూ ఫిఫ్టీ రీఛార్జ్ చెయ్
పిచ్చ నీకు నేను ఏమన్నా టువెల్ఫిఫ్టీ టూ ఫిఫ్టీ అహ సరే సరే అర్థమైద్
హ్మ్ పిచ్చా నేనా నువ్వా చెప్
నేనే నాకు అర్థం కాలే టూ ఫిఫ్ టి వంపు అన్నట్టు అనిపిచింది
వస్తున్న నేను ఇప్పుడు ఈ రోజె అలా రే
చేసేయు మనీ వస్తే
లే ఇప్పుడు హై స్టేజ్ లో ఉంది ఇప్పుడు కొంచెం ఎక్కువవుంది కాస్ట్ గోల్డ్ది
ఇప్పుడు చేస్తా అయితే నేను
ఆ ఇప్పుడు ఎక్కువుందేమో గోల్డ్ కాస్ట్ తర్వాత చేస్తా తగ్గినప్పు
తగినపుడచేయాలా ఇంక్రీజ్ అయినప్
తగ్గినప్పుడు చేయాలె
అందరు
పంపుతావంటే వంపు నా దగ్గర పెడుతా నిదగ్గర ఉంటే పోతాయ్ అని నాక్కుడా భయమాయితుంది ఏదొ ఒకటికి కొంటూ ఉంటావ్
మొన్ననే ఒకటి ఆర్డర్ చే
ఎం చెష్ణవ్
అదే ప్యాంట్
మల్ల చెష్ణవ ఇంకోటి
ఆ లేదు ఆ సెవెన్ హండ్రెడ్ వచ్చినయ్ గదా మొన్ననె చేశ్న తెల్సు కదా చెయ్యన్ ఇంకా అంటున్నా
ఆ ఏదో ఒకటి చేస్తాం మీషోలో నీ డ్రెస్సెస్ నువ్ ఆల్రెడీ చూసి వెట్నవ్ కదా కొంటవ మీషోలో
లేదు అన్ని డిలీట్ చేసి పెట్టేస్తా అవ్వి మీషో ఆ అప్సే డిలీట్ చేసేస్త అమెజాన్ మీషో అవి ఉంటే ఊర్కే చూస్తనే ఉంట నేను
హుమ్
అవి ఉంటె ఊకే చూస్తనే ఉంట మొన్నా నవ్య చేస్కుంది నవ్యక్ గావాలంట
ఉహు
అంటె నా దాంట్లొ చేసింది తీస్కుంటదంట ఆమెనె ఫోన్పే చేస్తా అని అన్నది
మ్ హు
కాష్ ఆన్ డెలివరి ఎదో పెట్టుకుంది లే
నాక్ మని వంప్తవ లేదా ఇప్పుడు
పంపుత ఆగు టెన్ మినిట్స్ అవ్వని గద మాట్లాడ్డం అబ్బి టమాటో రైస్ అభీ
అర్థంగాలె
లంచ్ టొమాటో రైస్ ఏం బావుండదు
ఆర్డర్ చేస్కో డబ్బులుందిగా
ఏమో ఆర్డర్ ఏం చెయ్యన్ డబ్బుల్ ఉన్నయ్ గదా అని యూజ్ చేస్తె మళ్ళీ తర్వాత ఏముండవ్ ఫుడ్డ్ ఫ్రూట్స్ ఉన్నయ్ కదా కట్ చేసి తింటా ఇది కొంచం దింట రైస్
బెటర్
మ్
నీ ఇష్టం నేన్ ఏమైనా ఆపన్ ఇప్పుడు డబ్బుల్ ఉంది గద ఆర్డర్ చేస్కో అని
అదే అన్ టున్న నేను డబ్బులు ఉన్నయ్ గదా అని చేస్కుంటె తర్వాత అర్జెంట్ అప్పుడేవ్వరివ్వరు చె య్యరు అంటున్న నాకు ఎందుకో అబి హలో నాకు ఉన్ నాకు స్కిన్ ఉంటది కదా స్కిన్ ని పీల్ చేస్తే సాటిస్ఫాక్షన్ ఉంటది
స్కిన్న్ పీల్ చేస్తే
సాటిస్ఫాక్షన్
డోస్తుంద మళ్ళ ఇప్పుడు
లేదు పీల్ చేస్న ఎంత స్కిన్ తెల్సా ఆగు నీక్ వీడియో కాల్ చేసి చూపిస్త ఒక లేయర్ లేయర్ లాగా పీల్ చేస్న
ఒకె ఒకే
ఎందుకో పిచ్చి సాటిస్ఫాక్షన్ మ మమ్మి తిడ్తది అలా చెయ్యకూడ్దు ఆ
ఆ మమ్మి తిడ్తద్ నేన్ దిట్టనా ఏమ్ అంటున్నవే
నువ్ కూడ తిడ్తవ్ కానీ నువ్వు ఇలా చేయకూడదు ఏమన్న తినాలన్పిస్
అసల్ నేన్ తిడ్తే అన్ని లైటె తీస్కుంటవ్ మమ్మి తిడ్తే మా మమ్మి తిట్టింది.
అరే నుకుడ తిడ్తావ్ వె నువ్వ్ తిడ్తావ్ నన్ను కొడ్తవ్ కూడ అసల్ చేయనియ్యవ్. గట్టిగ్ పట్కుంటవ్ హాండ్ కానీ నేను చెప్ ప్తున్న విను ఐతే ఇట్ల తిట్టుకుంట ఏమనిందంటె మా మమ్మీ దయ్యాలకి స్కిన్ బ్లడ్ అంటే చాలా ఇష్టం నువ్వు కూడా దయ్యం లాగా చేయకు అన్ నేను ఒక దయ్యంని డెమోన్నీ అయిపోయింది కాల్ల్ కట్ చేస్తున్న
మ్ చేయ్యు మళ్ళ చేస్తావా